మ్మ్ హలో హాయ్ అండి
హాయ్
తిన్నారండి
మ్మ్ ఏం తిన్నరు
చికెన్ అండి
ఓక్కే చికెను కర్రీ ఆ
ఆ చికెన్ కర్రి రైస్
ఓహో ఇంకా మార్నింగ్ తిన్నారా
మానింగ్ కూడ తిన్నామండి
ఎక్కడికెళ్తారండి రోజు
ఎక్కడికెళ్ళమండీ మా ఇంటి పక్కన ఒక చిన్న హల్దీ ఫంక్షన్ లాంటిదుంది
మ్మ్ హ్మ్మ్
సో దానికెళ్తాను
హ్మ్ ఈ మధ్య హల్దీ ఫంక్షన్స్ కూడా మంచిగా హైలెట్ చేసి చేస్తున్నారు కదండి ఎక్కువ ఖర్చు పెట్టి హ్మ్ ఇది వరకు ఫంక్షన్లు ఇవి చేసేవాళ్ళు ఇప్పుడు హాల్ది ఫంక్షన్ అంటన్నారు మెహందీ ఫంక్షన్ అంటన్నారు అన్నీ ఫంక్షన్లే
ఉమ్ ఫోటో షూట్ అని
ఉమ్ ప్రి వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ అన్ని వెడ్డింగ్లకి తీత్తున్నారు ఆ స్టేజీలకి ఆటిలకి చాలా కాస్ట్ అవి తీసుకుంటున్నారు లక్షల్లో తీసుకుంటున్నారు టున్నారు అసలా ఆ డెకరేషన్ గానీ ఫుడ్ క్యాటరింగ్ గానీ షాపింగ్ కానీ అదని బ్యూటషన్ అని ఫోటోషూట్స్ అని
మెచ్యూర్ ఫంక్షన్స్ కూడా హల్దీ ఫం అదే ఇవేన్ అన్నీ చేసుకుంటే ఎక్కువ మనీతో చేసుకుంటున్నారు ఎంత రి రిచ్నెస్ ఉందని చెప్పి చూపించుకుంటున్నాను
అంటే ఈ మధ్య అన్ని అట్లనే అవుతున్నాయ్
ఇంకా డాన్సెస్ అవి ఇవి ఐస్ తో సంబంధం లేకుండా డ్యాన్సెసు
మంచిగా డ్యాన్స్ ఇవి కూడా డ్యాన్సెస్న్ కూడా పెట్టి ఈవెంటు పెడుతున్నారుకి ప్రతి పెళ్ళిలో పెళ్ళికొచ్చేటోళ్ళందరు చూడ్టానికి
ఇంకా అన్ని రకాల వెరైటీస్ ఒకటి పే సెక్షన్స్ అని ఇంకా అన్ని దొరకందంటూ ఏది లేదన్నట్టు పెడుతున్నారు
అవును అన్నీ ఇంకా లైవ్ పెయింటింగ్ అని దానికి ఒక మళ్ళీ ఖర్చు మళ్ళీ ఫొటో షూట్స్ అంటారు మళ్ళీ స్టేజ్ జ్ కోక లక్ష డెకరేషన్ అని క్యాటరింగ్ కనీ డ్యాన్స్ లనీ ఇవని అవని చాలా ఖర్చు అయితున్నాయ్ ప్రజలు పెళ్లి చేయాలన్నా ఏదన్న ఈవెంట్ చేయాలన్న చానా అయిపోతున్నాయి అన్నమాట
సేవింగ్స్ అన్ని ఆట్లకే వస్తున్నాయి
ఉమ్ అవును కానీ ఈ మధ్య పెళ్లి చేసుకోవాలన్న భయమేస్తుందండి జరిగే సంఘటనలను చూస్తుంటే ఉమ్ రీసెంట్గా చానా జరిగినాయ్ అండి ఇవ్వన్ని ఈ చిన్న పిల్లల్ని చంపేయడం
ఇంకా మీకు ఇష్టమైన పండుగ ఏంటి
ఉమ్ నాకిష్టం ఈ దసరా అండి దసరా ఉమ్ మంచిగా చేస్తారు అది కూడా ఇంకా వినాయక చవితి వినాయక చవితికి కూడా మంచిగ రోజు వెళ్ళి దేవున్దగ్గరికి వెళ్ళి దన్నం పెట్టుకొని ప్రసాదాలు తినచ్చు
అవునండి నాకైతే కృష్ణాష్టమి ఇష్టం అండి కృష్ణాష్టమి బా చేసుకుంటుం మా దగ్గర
ఉమ్ అవును వినాయక చవితప్పుడు కూడా మంచిగ రోజు డాన్సులు అవి ఇవి ఉంటయి కదా దేవునికి నైవేద్యం ప్రసాదం దీపారాధన ముగ్గుల పోటీలు ఇంక
కృష్ణాష్టమి కూడా ఇక్కడ మీకు ఉట్టి కొట్టడాలు ఇంకా ఏంటంటే అన్న ప్రసాదాలు ఇంకా చిన్నపిల్ల చిన్నపిల్లల్నీ కృష్ణూలా తయారు చేసి
ఉమ్
ఏ అడుగులు ఎపిస్తారు బాగుంటది
ఉమ్
గోపికల్ని అజీటిజ్ అప్పుడు ఎలా అయితే బండ తినేవాళ్ళు అలా చేపించి డ్రామాస్ చేపిస్తారు
ఉమ్ అవునవును దీనికి కూడా రా చోదకుడు ఉట్టి కొట్టడా పెట్టటమ్ మా ఊర్లో ఉహు
చాలా బాగుంటాయి ఈ పడుగలు ఆ పడుగలు వచ్చేటప్పుడే అందరూ కలిసి ఒక దగ్గర చేసుకున్
మంచి కొంకోదండి చాలా బాగా
మీ ఊరిలో జాతరలు చేస్తారండి మరి
తరండి జాతరలు తొమ్మిది రోజుల జాతరలు ఉ మంచిగా తొమ్మిది రోజుల నవరాత్ర ఆ రోజులు కూడా మంచిగా ఊర్లో ఇవి బాలకాలని బాలవేషాలని అవని ఇవని చాలా ఇస్తరండి
ఉమ్ దసరా అండి
ఉమ్ మంచివి మధ్య అందరు బయపో చేయడం వల్ల కూడా ఊళ్ళ ఎక్కువ మంది రాకపోవడం వల్ల చాలా తగ్గిపోతున్నాయి అవి కూడా ఉమ్
ఇంకా అలా మన తర్వాత జనరేషన్కెవరు ఊర్లో స్టే చెయ్యరు కదా
అవునవును అందరు ఎక్కువ జాబ్స్ పర్పస్ అని చదువు పర్పస్ అందరు బయటికి చేస్తున్నారు కద
అ ఎన్నీ ఇంకా ఆ టౌన్ లో సిటీస్ లో ఉనోళ్ళకైతే అసలు ఏం ఉండవు ఇలాంటి జాతరలో ఎలా అని చెప్పు బాగుంటయి ఆ నైన్ డేస్ ఏం చేస్తరండి
చేస్తారండి మంచిగా పూజలు చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు నైవేద్యం వండి చేస్తరు అ దీపరాదం చేస్తారు మంచిగ కుంకుమ పూజ అని ఆ పూజ ఈ పూజ అన్ని పూజకు చేస్తారు మంచిగ తొమ్మిది రోజులు కూడ మంచిగా బాగుంటందండి ఊర్లో అందరు ఒక దగ్గర కలుస్తరు ఇంక అమ్మవారికి చీరలు పెట్టుకుంటారు అన్ని బాగుంటాయ్
అవునండి ముందు రోజ అయితే బాగా చేస్తారు గారు
ఉ అవును
ఉ
ఆ రోజు చుట్టలని అందరినీ పిల్చుకొని
ఉ
భోజనాలు వెరైటీలు అన్నీ ఒండి అందరూ ఒక దగ్గర కలిసి తింటారు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెడతారు ఊ అన్నీ మంచిగ బాగుంటాయండి హు
కానీ ఖర్చు కూడ ఎక్కువే అయితది
ఉ దండి మరి ఒక్కొక్కసారి మరి పండగలు ఆటంటూ వచ్చినప్పుడు కదా మనం అందరిని పిల్చి పిలుస్త మంచిగా చేసుకు ఉ ఉ ఇంక మీరు ఏ వంట బా చేస్తరండి
ఊ చికెన్ బిర్యానీ బాగ చేస్తానండి
ఓకే ఏమేమి వేస్తారండి అందులో అంటే వెరేటీస్ ఏమైన వచ్చా మీకు బిర్యానీ లోని చిక్ బిర్యానీ థమ్ బిర్యానీ
అ ఫ్రై పీస్ ఫ్రై పీస్
ఉ హు ఊ ఈ మధ్య గుడ వంట రాలేనోళ్ళకి కూడ యూట్యూబ్ అని ఇన్స్ట అని అదని ఇదని అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడ చూసి నేర్చుకొని చేస్తున్నారు
ఏదైన ఒక చిన్న వెరైటీ వచ్చిందంటే దాన్ని అందరూ ట్రై చేసి ట్రై చేసి
హు అవునండి ఇంక రీసెంట్గ గుడ మంచిగా ఫేమస్ అయనాయి కొన్ని వంటకాలు
అ ఎగ్ గుజ్జి ఎగ్ తో ఏదో చేసారు కదండి ఎగ్ ఓన్లీ ఏసీ
అసల ఎప్పుడు నిన్న ఉన్న వంటలనే ఇప్పుడు వెరైటీస్ అయినా అవని ఇవని చెస్తున్నారు అనమాట
ఏదైన చిన్నగ ఏదైన ఒక స్పెషల్గా చూపిస్తే ఈ మధ్య వచ్చింది కదండి పొటాటో స్ప్రింగ్ రోల్ అంట
ఉ అవి అసలు ఎప్పుడు అసలు ఎవరు తింటారండి అలాంటే ఫుల్ ఆయిల్ డీ ఫ్రై చేసి దాని నిండ సాస్ అని ఇదని అదని అన్నిస్ దానికే అసలు చాలా ఫేమస్ గా చేత్తున్నారు గదా
అది జెస్ట్ పొటాటో అ పొటాటో ఒకటి టెన్ రూపీస్ ఉంటే దాన్ని హండ్రెడ్ రూపీస్కి అమ్ముతున్
ఉమ్
జస్ట్ ఒక మిషన్ పెట్టుకుంటే కాస్ట్ సరిపోద్ది
ఉమ్ అవును ఎండాకాలం గదా ప్రస్ సో ఎక్కువా ఇప్పుడు డ్రింక్స్ అని ఇవే సేల్ అయితయండి వాటర్ సాల్ డా అని నిమ్ ఇవే ఎక్కువ సేల్ అయితా ఉంటయి కూల్ డ్రింక్స్ అని ఇంక బాదం మిల్కనీ జ్యూసెస్ అని ఇవే ఎక్కువ ఆటిలో గూడ టూ మచ్ ఆఫ్ కాస్ట్ పెట్టెసారండి ఇంక కోకోనెట్ వాటర్ అయితే చెప్పాల్సిన అవసరం లేద్ ఇప్పుడు బాటిల్ వన్ ఫిఫ్టీ అంటా కనీసం లీటర్ గూడ ఉండట్లేదు అవి
ఉమ్ అవునండి మన పల్లెటూర్లో దొరికేదీ
అ మన పల్లెటూళ్ళు మనక్ కి చెట్టులు ఉండేటివీ నచ్చినన్ని తాగి నచ్చినన్నీ ఇంటికి తెచ్చుకున్నా గానీ ఇంకా చాలా మిగ్ ల్పే కనీ ఇప్పుడు ఇక్కడ అన్ని కొనుక్కొని తాగల్సోస్తుందన్నమాట ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి రూపయ్ పెట్టి కొనాల్సే వస్తుందండి దాన్ని గుడా వాళ్ళు క్యాష్ చేసుకొని నచ్చినంత టూ మచ్ ఆఫ్ కాస్ట్ పెట్టిన ఇల్ తాగుతారన్ చెప్పి పెడుతున్నారన్నమాట అ ఉమ్ ఉ అంతేలేండి ఇంక, ఇంక ఫుడ్ బిజినెస్ పెట్టక్పోవడే పెడతావుంటున్నార్ మనం కొనుక్కోవాల్సిందే తాగాల్సిందే గదా
కే అండి ఉంట మరయితే